హలో అండి నమస్తే బాగున్నారా
నమస్తే మేడం బాగున్నామ అండి బాగున్నాం అ
ఏం చేస్తన్నారు
ఏం లేదండి ఇప్పుడ ఆఫీస్ నుంచి వచ్చినా ఫ్రెషప్ అయి
అ
పైన కొంచెం పైన టెరిస్ పైనన్నా ఇంకా మీర ఎలా ఉన్నారు
మేము కూడా బాగా ఉన్నామ అండి పైన గాలి చల్లగా ఉంటది కదండి ఇప్పుడు కషకాల
అవును కొంచెం నిన్నటి నుండి చల్లగానే ఉండి వచ్చేటప్పుడు కూడా కొంచెం చల్లగాలి వచ్చింది ఎటో వర్షం వచ్చినట్టుంది
వర్షం పడలేదా అండి
ఏం పడలేదు మేడం
పడలేదా
పడలేదు కాకపోతే ఈ త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ నుంచి కొంచెం చల్లకు దలి వచ్చింది వచ్చేటప్పుడు కూడా స్కూటీ ను మా స్కూటీ బైక్ నుంచి వస్తాం కదా వచ్చేటప్పుడు కూడా మంచి అతే చల్లగా వచ్చింది గాలి
తే
మీరు వెళ్ళ లే ఇవల్ ఆఫీస్
వెళ్లలేదు దండి ఇలా మా వాళ్ళం మాలేస్ సరైయితే మళ్ళ స్వాములకు భోజనాలు లేదు బాజ
హ్మ్
మాసైడు చాలా వర్షం గోరంగా వర్షం పడుతు తాంది మళ్ళీ అన్ని అవి ఉంటాయి చూడండి రాళ్లు వైట్ వైట్ అది మీద పడ్లాయ్ అంటే ఆ రాళ్ళ ఎక్కడి నుండి వస్తాయండి
హ మ మంచిగా చల్ గు ఉంద మగ మరి వాతావరణం
చల్లగ ఉన్నది గనీ రాళ్ళు ఎలా వస్తాయే
ఓ ఏమో అండి తెలిదు
అంటే మేఘాల నుండొస్తాయా లేకుంటే ఎవరన్నా మధ్యలోకె
మేఘాల నుంచే వస్తాయండి మధ్యలో ఎవరు ఎస్తరుయే ఏమన్నా ఆహ్ హెలికాప్టర్లో ఎళ్ళి ఎస్తర
ఏమో నేను అప్పుడ పర్చిందా అనుకుంటాండి ఎవరన్నా ఎళ్ళి కాప్టర్లు మీద పోయేవాళ్ళు ఇట్లా మంచిగ ఓ పొట్టి ఇట్లా ఇసిరేస్తే అట్లా రాళ్ళు వడతాయ్ ఏమో.
మీ వాయిస్ తక్కువయ్ కొ ఎందుకస్ తంది దూరం జేసి మాట్లాడ తున్నార
అహ్
ఎక్కువస్తంది తక్కువస్తంది.
లేదు లేదు నేన్ దగ్గరే బెట్టుకున్నాను దగ్గిర్మోయ్ త్తం మాట్లాడుతున్నా అయితే ఇంకొకటి ఏంటి అంటే ఆ వర్షాకాలంలో చెట్లు బాగ పెడ్ రాంజినేలు
చెట్లా అండి
ఆహ్
ఆహ్ చెట్లు వెడ్తమండి మాకలవాటే ఉంది నే నేను నేను మా మమ్మీ మా ఆహ్ ఆవిడ
అహ్
చెట్లు వెడ్తం వర్షాలలో మామూల్ టైం లో గూడ ఇప్పుడి ఈ సమ్ ఇస్ సమ్మర్ లో అయితే పుదీనా బాగా వస్తదండి. ఏందంటే దాని ఈ వాటరే మంచిగా కంటిన్యూస్ పోస్తూ ఉంటే సమ్మర్ లో పుదీనా బాగా మంచిగా గ్రీన్ గ్రీన్ వస్తది
క ఇస్తరా అండి పుదీన
ఏంటి
పుదీనా ఎవరన్నా ఇంద దగ్గ దగ్గర వాళ్ళు ఉంటారు కదా తెలిసిన వాళ్ళు
అంతే ఏముండదండి ఇంటి అంతా తోట ఏం లేదు ఇంటి మట్టుకే
ఆ మీరేదన్న పూది